హలో అండి హాయ్?
ఆయ్ ఎలా ఉన్నారు?
బావున్నా అండి మీరు ఎలా ఉన్నారు?
నేను కూడా బాగునండి. ఇవాళ వెదర్ కూడా కొంచెం మంచిగా ఉన్నదండి గాలి వస్తుంది కొంచెం కొంచెం
చిన్న బెదర్యాల అయితే
మావునన్
డైలీ లాగా ఉంటే బావుంది అనిపిస్తుంది నాకైతే ఎంత బాగు నిద్ర కూడా బాగా వస్తుంది ఇ విదరు వల్ల
ఆహు ఇంకా మీకు ఏయి ఇష్టం అండి వర్కన్ అండి మీకు ఏ ఇష్టం అండి? ఈ వెదర్లో ఏ ఇ సమ్మరా లేకుంటే ఉ వింటరా?
నాకు వింటర్ బాగా ఇష్టం అండి. అన్నిటికంటే రైనీ కూడా ఇష్టమే కాకపోతే ఏంటిదంటే పాపం రేయిని సీజన్ వల్ల చాలా మంది అంతే పడుచుకుంటూ ఉంటరు అలా కొంతమందికి ఇల్లు అవైబుల్ ఉం కొంతమంది ఉండదు ఆనిమల్స్ అవ తడుస్తాయ్ నాకు అది బాద అనిపిస్తది అందుకే నాకు రైనీ అంతగా నచ్చదు ఇష్టం కానీ ఇక వీళ్ళ వల్ల నాకు కొంచెం బాధ అనిపిస్తది
అది కూడా అయింది కానీ ఇప్పుడు వర్షం కూడా అవసరమే కాదండి లేకపోతే ప పండలు ఎట్లా పండుతాయి మనకి ఏదైనా ఇట్లా అనేది ఉన్నాయండి దానివల్లనే
అవును దానివల్లనే ఉంది కాకపోతే వీళ్ళ కి లాభం వాళ్ళకి కష్టం కదా అండి వర్షం వల్ల ఇగ నాకు అందు అదొఒకటి బాధ అనిపిస్తుంది వర్షాకాలంలో లేకపోతే నాకు వర్షం అంటి ఇష్టమే
దేంది కూడా బ బెనిఫిట్స్ లాస్ ఉంటది కదా అండి దాన్ని బట్టి ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడైతే కొంచెం మంచి అని కాదా ఇప్పుడు నుంచి ఇల్లు ఇప్పు అందరికి వచ్చేసాయ్ ఇప్పుడైతే బెటరే అండి ఫస్ట్ ఉంటే బయట బయట బాగా దూరంలో కొన్న ఆహా
అవును
కొంద ఊర్లో అట్ల కూడా ఉన్నాయి అట్లా అన్నట్లే వాళ్ళకి వర్షం మొత్తే ప్రాబ్లం వస్తాయి
అ
ఇప్పుడయితే కొదిమందిల ఇల్లూరు వచ్చేస్తాయి కదా ఇల్లమ్మ పథకం ఇప్పుడు వాటర్ వస్తేనే మనకి మంచిగ పొలాలు పండుతాయి వాళ్ళకు గూడ మంచి ఉంటది హలో హలో హలో వాయిస్ వస్తుంద అండి ఆ ఇంతముందు మీ వాయిస్ రాట్లే
ఆ అది బై మిస్టేక్ గా చెవి తాకిందండి నెట్ ఆన్ నెట్ ఆఫ్ అయిపోయింది
ఓహో
ఉ
దానివల్ల ఇప్పుడు మనకు వినస్తుంది కదా అండి వాటర్ వల్ల మనకి వా వాటర్ లేకపోతే మనకి ఇప్పుడు వాటర్ కూడా రాల బాయిల్లో
అవును రావు బావిలో రావు మనకి డైలీ యూస్కి కూడా యూస్ చేయలేం డ్యామ్స్ ఉండవ్
ఆ ఇప్పుడు వాటర్ వస్తేనే మనకి దాని తర్వాత ఫిల్టర్ అయ్ వాటర్ వస్తది కదండి ప్పుడు వాటర్ రాకపోతే ఎలా అండి బాగ ఇబ్బంది అయితయ్ కదా ఇప్పుడు ఒకసారి నల్ల రాకపోతే ఒక రోజు బాగా ఏ అ పోయింది అండి ఇప్పుడు మొత్తంకే వాటర్ రాకపోతే ఎట్లా అండి
అవును
ఇప్పుడు రాజస్థాన్ కి మీరు వెళ్తే ఇక్కడ వాటరే ఉండదం మొత్తంకే ఓ చాలా అంటే బాగా దూరం నలిసి వెళ్ళాలట వాళ్ళకి పాపం బాగా ఇబ్బంది వాళ్ళకైతే ఇప్పుడైతే కొంచెం వచ్చేసింది అవునండి ఒ ఇప్పుడైతే కొ కొంచం మంచిది ఇప్పుడు అంటే ఇప్పుడు మషిన్స్ అలా వా టర్ తెప్పించిన అట్లా రీసెర్చ్ చేసి వాటర్ తెప్పిస్తున్నారు మబ్బు వచ్చేలాగా వాటర్ ట్రైన్స్తుంది బయ ఫస్ట్ అయితే వాళ్ళకి బాగా అంటే బాగా ఇబ్బందే అండి తాగడాంటి కూడా నీళ్ళు లేదు వాళ్ళకి
ఆ
ఇప్పుడైతే మనకి ఎంత నీళ్ళు ఒస్తుందండి
ట్రీస్ ఉండాలండి చెట్లు ఉంటే ఏంటిందంటే వాటర్ ప్రాబ్లమ్ కాదన్నమాట మనక్ చెట్ల వల్లే వర్షం ఎక్కువ పడే ఛాన్స్ ఉంటది
నీక్కూడివ్ పొల్యూషన్ వల్ల ఇప్పుడు వాటర్ కూడా అంత మంచి రావట్ ట్లేదండి ట్రేను పోలీషన్ బాగా అయిపోయింది చెట్లు మొత్తం నరికేశారు పోలి పొలిషన్ ఎ కోపోయారి దానివల్ల ఇప్పుడు వర్షం కూడా బాగా సరిగ్గా పడట్లే
ఆ
ఇప్పుడు కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఇప్పుడు తిన్నా గూడా అది హెల్దీగా ఉండట్లేదండి
అవునండి హెల్దీ గుంటలేద్ అంతా కల్తీ అన్నీ ఇవి అవిన్ పెస్టిసైడ్స్ అవివి స్కుంటున్నారు దాని మీద అంటే ఎక్కువ రె పడుగావ చూసి అవి మనం తింటే మనకి హెల్త్ ఎఫెక్ట్ అయితంది
అవునన్ దాని వల్ల బాగా హల్త్ ఇష్యూస్ కూడా వస్
అవును స్కిన్ ర్రాషెస్ అనేసి ప్రాబ్లమ్స్ కొంచి వాంటింగ్స్ అది ఇది అనేసి క్యాన్సర్స్ అవన్నీ దాని వలనే అయితున్నాయ్ అందుకె ఏంటిదంటే ఆ హాట్ అయితే బాగా పాపులర్ అయిపోయింది చిన్నవాళ్ళ కూడా అస్తుంది అవును హాట్ ఒకటి షుగర్ ఒకటి మగం బాగా కామన్ అయిపోయింది అది ఇగా అందర్కి
ఏదోదో అంటే ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకె వచ్చినంటే అట్లా వస్తున్నన్నాన్మాట లేదాతే ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలకి షుగర్ థైరాయిడ్ అని మంత్ మస్తస్ న్నాయండి నేచర్ కటింగ్ చేస్తే అంత లాస్ అయితుందండి
ఆ అందుకే ఏంటంటే బయాట నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ వెజ్టేబుల్స్ ఉంటాయి కదా అండి అవి ఎంటిందంటే తినె ముం దైన కుక్ చేసేముందైనా ఫిఫ్టీన్ మినిట్స్ అ వా టర్ లో పెట్టాలన్మాట అంటే సాల్ట్ సాల్ట్ ఎసి వాటర్ లో పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ దాని మీద ఏమైనా ఇట్లా అంటే వాళ్ళు కల్పుతర్ గదా పెస్టిసైడ్స్ లేకపోతే ఇంకేమైనా కల్పుతారు కదా బయట నుంచి పాడవద్దనేసి అవన్నీ బ్యాట్రీ చనిపో అన్నమాట
ఓకే
అందుకే ఇంగ వాళ్ళు ఏంటిదంటే ఏం ఇచ్చిన అంటే మనం కొనుకున్న కొందరగా ఏం కాద్ అన్నమాట అన్ని జెమ్స్ చనిపోతాయి దాని మీద ఉండేటీయ్ ఆ ఎళ్ళిపోతాయ్ మంచిగది బెస్ట్ ఇంకా అట్ల చేసుకుంటే నేన్ అలాగే చేస్తానండి ఇప్పుడు మ్యాంగో సీజన్స్ కదా బాగా సో ఇప్పుడు మ్యాంగోస్ కూడా ఏంటిదంటే అది ఇది ఇ యాసిడ్ అ ఆసిడ్ అనేస్ మొ త్తం కలుపుతున్నారు దాంట్లో అది ఫ్రెష్ కన్బడాలని అయితే ఇప్పుడు ఇగ ఫోన్స్ లో బాగా చూపిస్తుండ్లు కాబ నేన్ గూడా ఏం చేశానంటే ఎప్పుడు మ్యాంగో తినాలనుకున్నా ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందే మ్యాంగోస్ కడి గి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు ఎసి పెట్టుకుంట అన్నమాట అ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడిగి అప్పుడు తే కోస్కొని తింటాం
ఆహా మంచి అలవాటే అండి
ఆ అలా అయితే రిస్క్ అంటే హెల్త్ రిస్క్ ఏం కాదన్నమా ట తక్కువుంటాయ్ చాన్సెస్ ఉమ్ మీరేం తిన్నరం
చే మీల్స్లండి ఏందండి
ఎండకాలంలో మీరెక్కువ ఏదిన్నారు ఫ్రూట్స్
మ్యాంగోనే తిన్నామండి ఇప్పుడు సైజ్ సీజన్ ఏందండి ఆ తిన్నం
ఉహు
మీక్ ఫ్రూట్స్ లో ఏమిష్టమండి
నాకెక్కువ అంటే ఇది మన సీజనల్ ఫ్రూట్స్ ఎ అండి అంటే వాటర్ మిలాన్ మ్యాంగో ముంజక కాయలు మళ్ళీ ఆ దాన్నేంమంటారు మన పనస పండు సీతాఫలం ఇదే ఆ తింటా చాలా ఇష్టం అండి అన్నీ అవి
ఉహు దాన్ బిర్యానీ కూడా చేస్తారు తిన్నారాండి
ఆ ఒకసారి అంటే మా పెద్దత్తమ్మ తీసుకొచ్చింది అన్నమాట నా కోసం ఆమె ఫస్ట్ టైమ్ చేసిందండి ట్రై దాన్తో చాలా బాగొచ్చింది నచ్చింది నాక్ చాలా
ఉ
ఎట్లంటే సేమ్ మన చికెన్ ముక్కలు చేసినట్టు చేసెది దాంతో ఉమ్
ఏం చేయర్గండి మీరు
ఆ అండి
ఇంక హార్ట్ ఐటమ్స్
నేను పెద్దగా చెయనండి మొత్తం మా చిన్న చెల్లె అంటదన్న మట నేన్ చేస్తది అన్ని అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని మోమోస్ అని పరాట అన్సి అదిది అది ఒక్కొక్క స్పెషల్ చేస్తు ఉంటది అన్నమాట మంచూరియా నూడుల్స్ వివి రోల్స్ అని అది
చీరద్ చెప్ప గదా లేక ఏందండి మంచూర్యా దేనికి చేస్తారు
అంటే నాక తెలవదంటే బ్యాడర్ అంటే ఏం చేస్తారో మా చెల్లె నె చేస్తది కాబట్టి నేన్ పెద్దగా చూస్ చేయాలి దానికి కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ అన్న మాట
ఆహా
కుకింగ్ అంటే చాలా ఇష్టం దానికి అసలు పిచ్చి అదేమని చూస్తే నేర్చుకుంటది
ఆహా
ఆ ఇగ అలా చేసుకుంటుంటంది నేనేమో ఇగ నాకు ఏ కుకింగ్ అంత వేస్త గంట గంట నించోవాలి వేడి చమ్టాలంత మరి ఇంట్రెస్ట్ రాద్ తినాలాన్నా అనేసి నేను
మరి దెన్లో ఇంట్రెస్ అండి మీకి
అదే ఎక్కువ స్టడీ అండి స్టడీ మ్యూజిక్ గేమ్స్ ఏమైన నేర్చుకోవాలన్న కూడ ఇష్టం నాకు కుకింగ్ కాకుండ వేరేది ఏమైన స్కిల్స్
ఓకే గేమ్స్ లో ఏమి ఇష్టం అండి ఏం
నేను గేమ్స్ ఎక్కువ ఆడేదాన్ని ఏ ఒకటి ఉంటదండి నా దగ్గర అది ఏమంటరు మొత్తం ఉంటదన్నమాట గేమ్స్ అన్ని యాంటీ స్ట్రెస్ అని ఒకటి ఉంటది యాప్ అందులో ప్రతి రకాల గేమ్స్ ఉంటయంటే లూడో ఆన్సీ అది అనేసి ఆ
పెన్ మార్కర్ అండి
పెన్స్
ఉ ఉమ్
అంటే అది యాక్చువల్ గ చిన్న పిల్లలు ఆడుకుంటరు కానీ అది నాకు బాగ ఇష్టం అది ఒకటి క్యాండీ క్రష్ ష్ ఇగ అవ్వి అడేటి బాగ ఇష్టమనమాట కుకింగ్ రియల్ గ చేయను కానీ ఫోన్ లో ఏస్ అండి నేను ఒక గేమ్ ఉంది నా కుకింగ్ వెకేషన్ అని అందులో రకరకాలు చేయాలన్నమాట అది ఇ చేస్తూ ఉంటారు అందులో అందరు అందరు తినిపిస్త అన్నమాట ఫోన్ లోనే నేను
ఆహా
పండుగ అనిపిస్తుంది ఇగ నాకు ఆడతాఉంటె
ఆహా ఇంకా చెప్పండి ఇంతకుముందు ఏం చేసేవారు మీరు
ఊమ్ నేను స్టూడెంట్ ని అండి యాక్చువల్ గ నేను డిగ్రీ అయిపోయింది ఆ డిగ్రీ నడుస్ డిగ్రీ అయిపోయింది పీజీ చేస్తున్న నేను నా రిజల్ట్ వచ్చింది పీజీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవుంది పాయిరాదువు
ఓకే కంగ్రాట్యులేషన్ అండి సరే అండి మం ట్లాడారు మంచి విశేషాలు చెప్పారు మార్గో గురించి అరి గురించి
మీరు కూడ అల ట్రై చేయడి అండి ఫ్రూట్స్ కొంటే బయట నుంచి ఇట్ల చెయండి ఉమ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మ